హాలో
హలో బాగున్నారండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా అం
బాగున్నామండీ
ఉమ్ తిన్నారా అండి
లెయ్యి తిన్నమండీ మీరు
తిన్నామండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి నార్మల్ గా ఊరికే ఉన్నాం
ఏం వంట చేసారు
వంట నేను పప్పు అన్నం చేసానండి
అవునా
ఉమ్ మీరేం చేసారు
మాది అంతే అండి పప్పు అన్నం
ఉమ్ ఉహ్ అక్కూరపప్పునా లేదంటే నార్మల్ పప్పా ఓకే
చేయము గ్యాస్ట్రబుల్ ఫామ్ అవుతదని
ఓకే ఏ అక్కూర అండి
ఆ మెంతాకు
ఆ మాది కూడా సేమండి అవునండి మీరు తోటలో పండిస్తారా అండి ఆకూరను
లేదు లేదు కొనాల్సిందే
ఉహు అంటే ఇంటి దగ్గర అట్లే ఏం పండించుకోరా మీరు మీ ఇంటికి
అంత లే మాకు అడ మా ఇంటి దగ్గర పెట్టుకోవడానికి ఏమి ప్లేసే లేదండి
అవునా అండి
ఉహు ఆహా
ఉమ్ మా ఇంటి దగ్గర లేదు బట్ మా ఆ అక్కడ ఊర్లో అయితే కొంచెం పెట్టడానికి అంత ప్లేస్ బానే ఉంది ఆ ఇంట్లో కావాల్సిన కూరగాయలు ప్లస్ ఆకుకూరలు ఎవైనా ఇంకా ఇట్లా మీరపా చిన్న చిన్న వాటిలన్ని ఉండి ఉంటాయి కదండి కూరగాయలు ఆ అవును టమోటాలు చిక్కుడుకాయలు గోంగూర ఆకూరల్ రకరకాలు ఉంటాయి కదా మొత్తం అవన్నీ పెట్టుకుంటాం ఇంటి దగ్గర
తిన్ననండి ఆ మాకేంత ప్లేస్ లేదండి వేసుకోడానికి
మ్ హు
ఉమ్
చిన్న చిన్న కుండీల్లో అయినా పెట్టుకోండి బావుంటుంది
ఆ అంటే కుండీలు
ఆ
కుండీలు ఉన్నాయండి రెండు ఖాళిగా ఉన్నాయి మా ఇంటి దగ్గర కోతులు ఎక్కువ కోతుల కింద కేసు కింద పగిలిపోయినయండి కుండీలు
అవునండి
హ్మ్
చెట్లు ఉన్నాయండి మీ ఇంటి దగ్గర ఎక్కువగా
ఎక్కువ మా ఇంటి దగ్గర లేవండి మా ఇంటి పక్కన చు ఒక పెద్ద చెట్లున్నాయి ఆ పక్క ఈ పక్క
ఆహా
ఆ
మీకోయ్ అంటే ఇంటి దగ్గర చాలా కూ ఉంటాయి చెట్లలోనే ఉంటాయా
ఉన్న అట్లనేం కాదు వస్తానంటవేమో ఒకసారిగా పోతే మళ్ళీ రావు
ఉహు ఉమ్ అంటే మీకు భయం అనిపీయదా అండి
అ అట్లా ఏ అ అండి ఏం భయం అండి మనం చిన్నపిల్లలయితే భయపడాల పెద్ద పిల్లలు మనకేం భయం
పెద్దవాళ్ళయినా దగ్గరకు వస్తే అది భయం వేస్
అంటే దాన్ని చూసి చూసి అలవాటు అసలు ఏం అనవని
అలవాటు అంటే ఒకవేళ దగ్గరకు వస్తే అని భయం ఉంటుంది కదా ఆ నాకైతే భయం అండి అ దూరంగా
స్టిక్ పెట్టుకొని ఉండాలా
ఆహా ఉమ్ మీ ఇంటి దగ్గర చిన్న పిల్లలు అట్లేం లేరా
ఉందండి మా ఇంట్లోనే మా ఇంట్లో చిన్న పాప ఉంది మా కూతురు
ఆ పాప కూడా భయపడదా
మా పాప ముందే కేకలు వేస్తా ఉంటదండి నన్ను చూసి మ్ మీరు మీ ఇంటి దగ్గర ఏం లేద
లేవండి మా ఇంటి దగ్గర కోతులు అట్లాంటివేమి ఉండవు చెట్లు కూడా లేవండి మా ఇంటి దగ్గర ఆ
వాతావరణం ఎట్లుంది కొంచెం మారిందా వా వర్షాలు ఏమన్నా
వర్షాలు ఇప్పుడు రావట్లేదండి చాలా వరకు తగ్గిపోయాయి
ఆ
ఉమ్ మీకు అండి
మాకు గూడా ఫుల్ ఎండలండి ఎండల కాలం కాసినట్టు కాస్తాంది ఎండ
ఆ ఇక్కడైతే ఎండేం లేదు బట్ వర్షం తక్కువైంది అప్పుడైతే డైలీ వర్షం వస్తుండే అ
అవునవున్లేండి
మ్ ఇప్పుడు వర్షం తక్కువ అనిపిస్తుంది తక్కువ అయిందిలే రావట్లేదులేండి వర్షం అసలు
ఇక్కడ ఎండలు ఎక్కువేనాండి యా వర్షాలులేవ్
ఆహ
ఏమంటే పల్లెటూరుదానివల్ల చెట్టు ఉండే దానివల్ల చల్ల ఉంటది అంతే తప్ప
ఆ
చెట్లు ఉండే వాళ్ళక అయితే చల్ల ఉంటుది చెట్లు లేని వాళ్ళకయితే ఇంక అసలే ఇంకా వేడి ఎక్కువ
ఎట్లైన కొంచెం పల్లెటూరు వాతావరణం బ లేండి బయట చెట్లు ఉంటాయి అక్కడికి వెళ్ళచ్చు ఉండచ్చు
ఆ
సిటీస్లో అంటే కొంచెం కష్టం ప్రతి ఇంటి దగ్గర ఉండవు ఇక్కడ ఆ అందులోను సిటీస్ లో ఇంటింటి దగ్గర చెట్లు కొంచెం కష్టమే అండి ఇప్పుడు పల్లెటూర్లో అనుకోండి ఇంటి దగ్గర ప్రతి ఇంటి దగ్గర కనీసం ఒక చెట్టు ఏదో ఒక చెట్ అయిన పెట్టుకునేకి చూస్తూ ఉంటారు
ఆ
ఇక్కడ ప్లేసే చెట్ల కోసం అనేది ఒక ప్లేస్ కూడ పెట్టుకోరు అసలు
ఒకవేళ ఏమైన పెట్టినా కూడా ఇవి తీసేయండిడి నువ్వు ఓనర్స్ అనారా
ఆహా అంటే అట్ల కదండి కుండీల్లో పెట్టుకుంటామండి హు
అవున్లే కుండీల ఆప్షను మళ్ళీ దానికి లేదు అంటారు
ఉ అంటే ఇంగ ఎట్లా పెడతామండి కింద మ టి ఏ ఉండదు కదా ఆ కుండీల్లో అంటే మనం మట్టి తీసుకొని పెట్టుకోవచ్చు
ఇక్కడ ఉన్నంత ఫ్రీడమ్ అక్కడ ఎట్ల వస్తాదిలేండి
ఆ అవును ఇంకేమండి వంట నైట్కి ఏం చేస్తారు
నైట్కి పప్పు ఉందండి చపాతి చేయాలి
ఓకే
ఆ మీరు
నేను ముద్ద అట్ల ఏమైనా చేసుకోవాలం
నైట్ ముద్దనా నైటే చేసుకుంటారు మీరు
అది దానికేం టైం ఏమి ఉండదండి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేసుకుంటాం అంతే
అవునులేండి
ఆ వడలు కూడ చేయాలి అలసందలు నానబెట్టాను
అంటే పప్పు లేకి కాంబినేషన్ అలసంద వడ
ఆ అవును
ఆ ఆహా లేదండి మేము చేసుకో
అంటే చికెన్ నాటుకోడి చికెన్ కర్రీ లేకి చేస్తూ ఉంటారు అమ్మ వాళ్ళయితే పప్పు లేక కూడ చేసుకుంటాం మేము
ఊరికి పోతే మా మమ్మీ చేస్తది లేకపోతే ఇక్కడ చేసినామంటే
ఆ
ఆ ఇక్కడ ఉంటె పూరిచ్చల్లేదా చపాతి అట్లా చేసుకుంటాం
ఆహా
అంతమించి ఏం చేసుకోము అవి ప్రాసెస్ ఎక్కువ అనేది అలసింద వాడండి మీరు ఎట్లా చేస్తారు
మేం ప్రాసెస్ అంటే అట్లేము ఉంది ఇంకేముందండి నార్మల్ గా ఇప్పుడు ఆలసందలు నానబట్టేసుకో తీసుకున్నాను మార్నింగే
ఆ
అందులోకి పచ్చిమిర్చి ప్లస్ జీలకర్ర కొత్తిమీర ఇంకా కరివే పచ్చి కరివేపాకు ఎర ఆ ఎరగ ఎరగడ్డలు అల్లం నేను వేయనండి ఎరగడ్డలు వేసుకుంటాను కొంచెం ఉప్పు ఇంకా అంతేనండి పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మిక్సీ కడించుకుంటాను ఇంకా నార్మల్ గా ఇగ ఆయిల్ ఆయిల్ పెట్టేసుకొని వడలు వేసుకోవడం మండి
ఆ మీరు ఈజీగా డీల్ చేస్తారయితే
ఈజీగా అంటే అప్పు ఒకప్పుడు కష్టంగానే అనిపించేది మిక్సీ అంటే కొంచెం టేస్ట్ కొంచెం ఫరెంట్ ఉంటుంది కదా ఆ అదే రుబ్బడం అయితే
అవును
ఉ ఇంక మనకి అవైలబుల్ లేనప్పుడు మనకు తినాలనిపించినప్పుడు తప్పదు కదండి
తప్పదు చేసుకోవాలి ఏదో ఒకటి
ఉ నేను ఈ మధ్యనేనానండి చేసే చేస్తున్నాను ఒకప్పుడు నేను కూడా భయపడేదాన్ని ఎట్లుంటాయో మిక్సీకి వస్తే అట్లా ఏం లేదు నార్మల్ గా
నేను ఒక్కసారి వేసాను ఒకసారి కూడా అది ఫెయిల్ అయింది అందువల్ల వేసుకో
నేను చాలా సెల్ఫ్ ఫెయిల్ అయ్యానండి దాంట్లో టూ టైమ్స్ త్రీ టైమ్స్ వరకు ఫెయిల్ అయ్యాను కానీ ఓక్క చుక్క కూడా వా కానీ వేయకుండా చేసుకుంటే బాగా వస్తాయండీ వాటర్ అస్సలు వేయకూడదు ఊ
వాటర్ వేకుండా మిక్సీ కొట్టాలి
ఉ అవును అలా అయితే బాగా నీట్ గా వస్తుంది వస్తా లేదంటే చెడిపోతుంది ఇంకా
ఉ అది అలవాటు కూడా ఉండాలి అండి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి
ఎక్స్పీరియన్స్ అదే చేస్తా ఉంటే మకి ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుందండి
పని కాలేదా ఉ హు
ఇంకా మీరు ఇడ్లీ వడ చేస్త చేస్తారా అండి
ఆ అంటే చేస్తాను పొంగల్ చేసినప్పుడు అట్లా
ఏంటండి
పొంగలి పొంగలి చేసినప్పుడు చేస్తాం
ఉహు అంటే అది అది కూడా మీరు మిక్సీ పడతారా
ఆ మిక్సీనే ఇక్కడ రోల్ ఉంది గాని ఆహా అంతా ఎప్పుడు అంత ఎప్పుడు చేయలేదు కానీ ఎప్పుడు మిక్సీనే
అది మిక్సీకి వస్తుంది ఇది రాదా అండి మరి మీకు
అంటే ఇవి ఓన్లీ వన్ ఇంగ్ ఇంగ్రీడియంట్ మాత్రమే కదా వేసేది
ఆ అవును బట్ నాకు అది చాలా నీర్ నీరు గా వచ్చినట్టు అనిపిచ్చింది నేను చాలా సార్లు ట్రై చేశాను బట్ రాలేదు అది
అంతా అట్ల ఏం ఉండదండి
ఓసారి చెప్పండి ఎట్లా ఏమైనా టిప్స్ ఏమైనా ఉంటే చెప్పండి నేను కూడా చేస్
ఏముందండి మా పాప ఉంటది కాట్టి మా పాప పచ్చిమిర్చి అలా ఏం తిందు కాబట్టి
ఊ
ఓన్లీ ఉద్దులు మాత్రమే మిక్సీకేసేసుకుంటాను
అంటే అది నీర్ నీరు వేస్తారా
నీరు ఎందుకు వేస్తారు ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగానే అలసంద వడ లాగానే ఆ తీస్ తి ఒక టూ అంటే ఒక వన్ మినిట్ అట్లా బయట పెట్టేసి తడి బట్ట మామూలు బ ట్ట పైన వేసి
ఊ
తీసి మిక్సీ కొట్టేస్తా
నాకు చాలా సార్లు రాలేదండి అలా చేసినా కూడా కొంచెం నీరు నీరనే వచ్చింది
ఆ
అందువల్ల అవి ఇంకెప్పుడు ట్రై చేయలేదు ప్లఫీగా రావాలంటే ఎట్లొస్తాయండి అవి
నేనెప్పుడూ అంతా ప్లఫీ ప్లఫీగా చేయలేదు ఇదే జస్ట్ చిన్న చిన్నగా అవి పిండి వేస్ట్ చేయకూడదనే ఉద్దేశంతో ఎప్పుడన్నా ఇడ్లీ చేసినప్పుడు కొంచెం తీసి పెడ్తా కాబట్టి అట్ల చేస్తా ఏమంతా నాగ్గూడంత త ఎక్స్పీరియన్స్ ఏం లేదు బాగా మంచిగా అప్పుల్లా మీరు చెప్పినట్టు ప్లఫీగా రావడానికి
ఊహూ
లేదనుకోకుండా ఆ టయానికి తినేలాగా హా ఫస్ట్గా పోతదని తెల్వదా
ఇంకేంటండి మరి విశేషాలు
ఇంకేం లేదండి సర్లేండి అయితే ఓకే ఉంటా ఉమ్ బాయ్ అండి